ఏం జే స్తున్నారండి
ఏం లేదండి కాలీగ గూచున్నాం మా ఫ్రెండ్ వాళ్
ఏ ఫ్రెండు మనకి క్రియేట్ జేసిన ఫ్రెండా
ఆ అవునవును అళ్లేదప్ప నేను ఎవరింటికి పోత ఎవరింటికి వోన్
ఏం జెత్తంది మరి ఆ ఫ్రెండు
కూసున్నది ముచ్చట్లు పెడతనం ఇగ
అవునా నాకు ఒక నెంబర్ పమ్పించింది పంపితా అన్నది కదా పిలగాల్ ఏడుతారు నేను ఇప్పుడు మాట్లాడను ఆ ఒకటెసారి అట్లనే అన్నది యా శి అనుకున్నా
ఆ ఎవరిది పిల్లవాల ఏ నెంబరు అంత పెద్దళ్లే కదా వాళ్ళు నెంబరు పంపించిన వాళ్ళు
నాకు ఇచ్చింది ఒక మ మీ నేరల్ అదే బలు గట్ వాడళ్ళు
ఆహా వాళ్ళ ఆ డిస్టబెంట్ అయిన కూడా మాట్లాడ తనే ఉండాల తని గంతే నే అయితే అన్ని అటలే మాట్లాడుకున్న తాయ్
ఉమ్
ఏమైంది మరి పడ్డాయా మాట్లాడినా వ మామతోటి మరి
మాట్లాడలే ఇగా
అంటే కట్ జేసినవ
అ ఆ లేదు నార్మల్ కాల్ జెస్
ఆహా నార్మల్ జెస్ అట్లయితే ఎం కాదు గానీ మనక్ తర్వాతకి మళ్ళీ చేసినాక మాట్లాడకపోతే నీకు బక్కవడుతది
మాట్లాన్న ఇంకొక్క నంబర్ ఇయ్
- ఆ
ఆ ఆమె మంచిగా మాట్లాడింది
అవునా
ఉమ్ ఇప్పుడు కూడా మెసేజ్ చేసిన్
అవునా
ఉమ్ అసలు ఆమె ఎవల్లో తెల్వదు నాకు పోలేదట ఇంకా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఉన్నాయంట
ఆహా ఏం జేస్తారండి
ఓ బోల్లోతనా
ఆ
గిన్నెల్ బయట ఎత్తా గిన్నెల్
హలో ఆ కొత్తీమీర ఇవ్వండి ఒకటి హలో
ఆ హలో
ఏమ్ చేస్తున్నారు ఏం కథ ఆ
పనికి తాయరు అయ్యాం
ఓ నిన్ నిన్ కూడాం బంద్ చేయాలండి డబ్బులు కోసం ఈ కూర్చి లో కూర్చుబెట్టారు ఏమోనండి ఏవన్నా కూలీ డబ్బులు గిట్లా వస్తే ఈ అంగడికి వచ్చినాక మరి అయితే పో ఇవాళ రేపు ఎవరు డబ్బులు అడిగితే కుట్టించుకుంటారు పోతారు మళ్ళా అంటారు కదా ఇప్పుడు అవసరానికి వాళ్ళు అదే అండి పాపం మరి నాకు కళ్ళకు డబ్బులు కనపడ్డాయి ఇప్పుడు కొంత అంత నైట్ మొత్తం కుడతా ఒక నైట్ కావాలంటే తెల్లరి గట్లా కుట్టి మరీ ఇత్తా మరి ఆ నాకు ఎమ్మడే డబ్బులు ఇత్తే నిను అడగను కదా
అల్ల కూడా ఉండాల కదా
వాళ్ళకడ మరి వాళ్ళకళ్ళ లేనప్పుడు ఉన్నప్పుడు ఇయ్వొచ్చు కదా మరి ఆ డబ్లు ఈడబ్లు నిను ఒక ఆరు నెలలు అట్లా ఆగొచ్చు కదా ఆగినప్పుడు ఇవ్వచ్చు కదా మరి అవ్ ఇన్ని రోజులు ఆగింది కదా ఇవ్వొచ్చు కదా అనుకునింది ఏమంటంటే మీరు కళ్ళకు చూసుకోలే డబ్బులు అని ఇట్లా మాట్లాడుతారు ఇస్తావు ఎబ్బుడు
ఎవరైనా గట్లే మాట్లాడతారు
అలాంటప్పుడు నేను ఇంకా నాకు బుద్ధి వస్తున్నాయి ఒకసారి ఇవ్యనే ఇవ్వను
అసలు కుట్టినప్పుడు నువ్వు బట్టలే ఇయ్యద్దు
ఏదో అన్న అవసరానికి ఇచ్చిన ఇప్పుడు మనకి మన గీయాలా కదా నాకు ఇప్పుడు అది కారబ్ అయే ఇత్త అయిపో కదా ఈయనే ఇత్తలేరు
ఇయ్యాను పైసలు ఉన్నావాల్లు ఏమంటారొ
ఆ
ఉన్నప్పుడు ఇచ్చుకుంటే అయిపొతాది
మ్మ్
నాకు కూడా నాలుగు కూళ్ల పైసలు రావాలి పదివేలు వచ్చినాయి వాళ్ళు వాళ్ళే పంచుకున్నారట నాకు మా అక్కకు అసల్ ఇలే వాళ్ళు వాళ్ళే పంచుకున్నారట పనికి రాకపోతే ఒక అట్లా పంచుకుంటారు
అవునా
అవున్
ఆ దూమ్ము ఎవరింట్లో అయిన ఉంటాది మా ఇంట్లో కూడా దుమ్ము ఉంటాది మళ్ళా
అన్
ఎవరి ఇంట్లోయినా దుమ్ముంటూనే ఉన్నది ఒకసారి మమ్మీని కూడా అడగ రాయే మమ్మీని కూడా ఒకసారి అడగరాదే డబ్బులు
ఆ ఎంత ఇయ్యాలే
బ్లౌజ్ ఇయ్యాలే పాల్ష్ సే ఎయ్యాలే మళ్ళా డొర్ కటన్ లు అన్నిటివి వేస్ అంపి ఇయ్యాల్
మ్మ్ అడుగుతాలే పొమా అక్కకు పైసాల్ రా మిషన్ కరాబ్ అయిదంటా రేపు మామయ్య కాడికి పోదమాన్నలే పడుస్ ఆయన సీరియస్ గా ఉన్నడంటా
ఆ
యా కాద్ మన అది ఎక్కిండాంట
ఆహా
మ్మ్ మొత్తం పిచ్చి పిచ్చి చెస్తాండట ఇగ వాళ్ళు ఏడ్తాంర్రు
కాఫీ లేకి మరి బెల్లం కూడా అవుతాయ ఆ
వాలోక్కటే ఫోన్లే
ఎవరు జేతాన్లు అరే
వాయిస్ బ్రేక్ అయితాన్ది ఏంది అక్క
చెప్పండి మీరే స్పీకర్ ఆన్ చేసిర్రో ఏమో చెప్పండి
దీనికి స్పీకర్ కూడా ఉంటందా
సౌండ్ ఎక్కువ పెడితే వస్తదండి త త అగా తీగా దగాద చెప్పండి
చెప్పాలా మీరే రేపు నేను అటు ఊరికి పోదాం అనుకుంటాన్న ఊరికి పోవాల అనుకుంటాన్న రేపు
ఆ
రేపు మైబాద్ పోవాల అనుకుంటన్నము
నూవ్గూడ ఎల్తాన్నవా
పోయొద్దామ్ ఇగ మళ్ళా మళ్ళా మళ్ళ ఎప్పుడు పోతాం
ఎందుకండి
ఆ మంచిగా లేడు మంచిగా లేడట మా మామయ్య
అంటే సీరియస్ ఉన్నాడటన
ఆ గోరంగా
ఆ ఈ నైట్ మొత్తం కంప్లీట్ చెయ్యండి
ఈ ఈ నైట్ మొత్తం కంప్లీట్ చేస్తా
ఆ చేస్తే కొంచెం బెటర్ ఉంటది అండి
ఉమ్ నువ్వు అప్పుడు ఫోన్ చేసినప్పుడు మా మామ ఫోన్లు చేస్తాన్డు మళ్ళీ చేత్త ఆగు అని కట్ చేసిన టీ తాగిర్రా ఆన్డి
ఏమ్ తిరిగలనండి అవి నియ్యే కాల్స్ కాండి వతాయి కదా మీ గురించే చేసిన నేను
గట్టిగనే ఫీల్ అయినట్టున్నది అనుకున్నా
ఆదైనా కూడా మీరు అయ్యో చిన్నమ్మాకు ఒక చీరన్న పెట్టద్దానే ఇంక పది వేల ఖర్చు పెట్టుకున్నది కద మీరు అయితే కదా మరి నాకు ఆ చీర అద్దు ఏవళ్లకు లేదు మాట్లాడుతారంటా న్నది అమ్మా రావే ఒక బుక్కడంత తిన్దువు రా అని ఒక జాకిటి ముక్క పెట్టలే నా మొన్న ఏడది మాసికనికి మనిషికి మూడు వందల రూపాల చీరలు పెట్టిన
ఆమెదే ఇంట్రెస్ట్ ఉన్నదిగా
ఆ దాని చీరేంతో నాకు ఎరుకే చెప్స్తా ఉన్న ఆ ఇంటికి పోలేదండి నీ కాలు అయిపోయినాక పోదాం అని చూస్తున్నండి ఇప్పుడు నీ కాలు మాట్లాతానని ఇక్కడ ఉన్నా అండి
అవునా
సైందడి ఆ
ఏం కాదు రోడ్డు మీదించేలి కూడా పోయేటప్పుడు మాట్లాడచ్చుగదా అండి
వాళ్ళ ఆయన చనిపోతే వాళ్ళ పిల్లలకి కటా ముగ్గురు ఉంటే ముగ్గురు ఆడపిల్లలకు చీరలు పెట్టినాంట అంటుంది
ఆహా
ఆ అయితే మొన్న ఫంక్షన్ చేస్తే వాళ్ళ కూతురుకు పదివేల బట్టలు అవి ఇవన్నీ అన్ని పదివేలు ఇచ్చి పోయిండట పదివేలు ఖర్చు అయినాయట మాకు అయితే అందరు వాళ్ళ వీళ్ళంటే మూడు వందల యాబై రూపాయలు చీర తీసుకున్నారు అంట ఇప్పుడ ఆ కూల్ డబ్బులు ఏమొ ఆపితే కూ డబ్బులు ఆపు కున్నారు అనుకొని ఆ చాలా ఏళ్ళ వరకు పూసా గుచ్చి అది చీర ఆమెకు ఒప్ప చెప్పి నేను డబ్బులు ఇత్తా ఆ చీర మందం అన్ని ప్పదోచ్ నేను అస్ ఏంటిది ఏడందలది మూడు వందల యాభై మూడు వందల యాభై బెట్టినా ఏంది ఊళ్ళో ఉన్నది గాని తీసుకోబోలేదు నన్నీ ఆ ఒక జాకట్ కూడా ముట్ పోగుడా పెట్టలే నాకు పెద్ద మాట్లాడుతాంది అయినా అంతా వాళ్ళ మమ్మీ
ఆహా అవునా
ఆ చెప్పండి ఇంకా
ఇంకా మీరే చెప్పాలండి మీ పేరు ఇక్కడ పేరు గూడా పడతాంది
ఆ అవునండి అదిరే ఆహా ఏమని పడ్డదండి వేరే పేరు పడ్డదా ఇక్కడన్న పేరు పడ్డ
ఇక్కడున్న పేరే పడ్డది
దానీతోటే చేసినా మండి ఇంకోటి వేరే నెంబర్తో చేసినా మండి వేరే పేరు పేరుతో జేసినం రెండు ఐడి లు గావాలి కాబట్టి అదొక పేరు ఇది ఒక పేరుతో జెసినం
మ్మ్ ఇంకా అండి
మ్మ్ ఇంకేం లేదండి కాలి
తిన్నరాండి
మధ్యాహ్నం తింలేదండి తిన్నా తిన్నా మధ్యాహ్నం తిన్నా మీరేం చేస్తారండి
ఏం లేదో ఓ సగం ఇల్లు ఉకినా వచ్చి మంచానా పండుకున్న
ఆ
అమ్మా చింతకాయ గింజల్ దీతే ఉకుదామని సూతాన
ఎందుకని బానే ఇట్లా పడినా వనుకో బాక్తే మన కిలి అయితే అసలు సప్పుడు కంగానే తాగుడు ఆహా చికాకులే ఆ చేస్తాందండి. నామినేషన్ ఆ నామినేషన్ నామినేషన్ ఏమో నా నామినేషన్ ఏయ్ నామినేషన్ ఏ జి కలర్ జిరాక్స్లు యాడున్నాయి
కలర్ జిరాక్స్ కాదు కాదు కాదు అది దానికి ఏదో ఇంకోటి ఎత్తరు గదా
ఇంకోటి ఏమిన్నుది ప్రింటా
ఆ ప్రింటూ ప్రింటూ
ఆ మావయి ఫోన్ జెతాండు ఆ ఇగ లైన్లో ఉండు ఫోన్ జేత్తాను
మ్ ప్రింటెనమ్మ ఆ అదే ఇప్పుడు అది తెచ్చినవ్ జుడు లేదక్క వేరే కాల్ మాట్లాడతన్న ఆమె
హలో
హలో
ఆ చెప్పండి ఫోన్ చేత్తాండి పోతాంది ఆ చేయరండి
అదే అద్దని
దాన్ని అదంటు అదే మనం అది చేయించుకోవాల గట్టిగా ఏయించుకోమా దాన్ని ఏమో అంటారు ప్రింట్ కాదు మందంగా చేయించుకోమా మాకొక పేపర్ ఇచ్చినాక దాన్ని కరాబ్ కా కుండా అది చేయిస్తాం దాన్నేమంటాం మర్చిపోయిన ఆ ల్యామినేషన్
లేదు నామినేషనా, ల్యామినేషనా అ
ఆ దాన్ని సరే